ఆ చెప్పండి నేం చేస్తున్నారు?
ఏముందండి బాధపడుతున్నాను విచారంగా ఉంది.
అవునండి ఎందుకండి. అవును మీ ఇంటి ఎన క వాళ్ళు దుఖనాం పెడుతున్నారట్టుంది కదాండి అన్ని సమాన్ తెచ్చారు.
విచారా వష్ షట్
ఆ ఆ అంటే అది పెద్ద సంచిలో ఎక్కువ మనం ఏంటి చిప్స్ ఇట్లా బి అవి అన్నీ ఉంటే చూసాల్ల అవి అయితే అట్లా కనబడ్డది. నా బీన్షలు కూర్చున్న చూసాను
ఊ
అవి ఫస్ట్ల్లో అనే ఇక కూరగాయలు చేస్తా అవి చేస్తా ఇవి చేస్తా మీ అందరికన్నా ముందు అంటే వాళ్ళు పది కా అమ్మినా కొంచెం ఐదు రూపాయలు తక్కువ చేసా అమ్ముతా అనేసి అన్నే నాతోను అప్పుడు
ఆ అన్నారు అన్నారు
ఉ వేరే కాడకి కూరగాలు ఎత్తా మా నాదే నడితే వదినా నాది ఇప్పుడు బానే లాభం వచ్చింది. ఆ పైసలు తీసుకుయి సామాన్ తెచ్చి దుకాణం పెడతాని అని అన్నది ఆ ఎప్పుడు నెల అయితది అమెఅని
ఉహు కొన్నడ దమ్ మని అప్పుడే అత్తదా
అ యమ్మ అన్నప్పుడు తెచ్చుకో
అన్నప్పుడు వస్తా వమ్మో గాని గానే ఉండదు అన్నప్పుడు వేర
ఊ
అన్నప్పుడు ఇష్టమ లే బాల ఉండదు మనం మనుషనివన పేరు పడపోదా మనుషలవ వంది నా ఊర్ల
ఊ
ఉ
ఇగ పన్నుకున్నారాండి మీ బాబులీద్దర్
పడుకోలేదండి మా బాబు వింత వింత జంతువుల ఫేషలు చేస్తాడు సర్కస్ మా ఇంట్లో స
పల్లకి
అవునా చిన్నపాటి సర్కస్ జరగుద్దండి మా ఇంట్లో వస్తారా అండి పోవచ్చు.
ఆ వస్తామండి చూ బెడ్డుకి
అ డబ్బులేముండవ్
డబ్బు గిల్లా కావచ్చు అనుకున్నావండి అవునా
ఆ ఏళ్లు సర్కస్ చేస్తమంట్రూ మా పెద్ద అబ్బాయి ఏం చేయడు ఎక్కువ మా చిన్న అబ్బాయి బాగా చేస్తాండి సర్కస్ మొత్తం లాంచేతాడు.
ఎక్కువ అంటే పెద్దోళ్ళకి అంత ఉండదండి చిన్నోళ్ళు బాగా వతీలశకలు బాగా చేస్తారండి. ఆ అల్లరి బాగా చే వస్తారు వాళ్ళనే రాజ్య పడ్డట్టు చేస్తారండి మిగతాల అంటే వచ్చి పెద్దలని ఇక పట్టించుకోరున్నట్టు అండి హమ్ మా పెద్ద పాపకి ఇంట్లో అన్నం పోదండి దుకాణం తిండి అయితే కడుపు తింటదండి ఇక ఎమ్మటే దుకాణం దుకాణం కి పోయి ముప్పై ముప్పై రూపాయల సామాను కొనకొచ్చుకుందండి ఇగ తాగుతావా తీసిన ఒకటే తిను ఎన్ని తింటావు ఒకటే తీసాను తిను ఊ ఆ స్వీట్స్ అంటే రీసెంట్గా మొన్న నువ్వుల లడ్డూలు చేసానండి బెల్లం ఉన్నది కదా ఇంట్లో అనేసి. దే చేశాను ఊ అ ఆ బాగొచ్చాయండి. కొంచెం జోరక జోరక అయితే సత్తిపిండి ఉండే కదండి మనకి చిన్న పిల్లలకు ఇచ్చే బాలమృతం అది కొంచెం పోసానండి. ఇయటసప్పుడు ఆ అవి కొంచెం మంచేస్ సెట్ అయ్యిందండి మావోలు మంచిగుందనేసి తిన్నారండి ఫస్ట్ చేస్తాను కదా మస్తుంటుందండి అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడతాం మనకు భయం అనేది ఉంటది కదా. అందు కొలత మంచగొత్తదండి డీకి చెక్కర జల్లితంటే గిరి కద అనేసి చేయమన్లే మంచి రాదండి ఒగోసారి
అది కూడా నిజమే అప్పుడపుడు అట్లనే ఐతంది ఎందుకో
మా తమ్ పెద్ద తమ్ముడు గులాబ్జాముల్ తె చడండి ప్యాకిట్లు ఉ చేయమని ఫస్ట్ది కొంచెం మంచిగ రాలేదండి. కొది ఇంటెస్ నువ్ చూయించలే దాని మీద సెకండ్స్ సారి బావొచ్చరండి
ఆవును
ఊ అంటే అది మొత్తం పిండిలా ఫస్ట్ పిండి పోసుకున్న బౌలో అందులో నీళ్లు కు బదులు పాలు పోసుకున్నామండి టేస్ట్ ఉంటది కదా అనేసి ఏడ ఈన అక్కనా? మా ఇంట్ల ఇట్ల బర్లుంటాయండి అమ్మ వాళ్ళ ఇంట్ల ఇక బర్లు పాలే చిన్న గిలాస్ దరు వోస్ సీల అవును వేసిన తర్వాత ఉండల్ చిన చిన చిన్న ఉండలెక్క జ చేసి ని నూనెలా వేంపామండి రెడ్ అయి దాకా
ఆ
ఆ రెడ్ రెడ్ గా అయ్యాదాకా వేంపిన తర్వాత పిండి ఏ బౌల్ తో తీసుకున్నామో వాటర్ కూడా ఆ బౌల్ త తిని టెస్క్ కున్నాంమండి చక్కర ఉన్న వాటర్ అంటే పానకం ఎట్ల పడటం కదా ఆ బౌల్ తిని టెస్కొని పానకం మొత్తం పట్టమండి ఫస్ట్ ఆ ఫస్ట్ బెల్లం వేసాం బెల్లం వేసిన తర్వాత ఇట్లా ఆయి ఆయిల్ ఇంత పోసామండి
హ
అంటే నెయ్యి నెయ్యి లేదండి మా ఇంట్లో నెయ్యి బదులు ఆయిల్ పోూసాము ఆయిల్ ఆయిల్ అత్త పోసి ఎన్ని నా నీళ్లుు అంటే చక్కెరా తగ్గట్టుగా వాటర్ పోసామండి కొలత ఇట్లా తీసుకున్నాం ఏద తీసుకున్న తర్వాత ఇక గులాబ్జామున్ నన్నెలుంటనే అందులో వేసామండి ఇక బాగా వచ్చాయండి గులాబ్జామున్ చవాల ఆడి చేసి ఆ
న పబైని కొత్తలో చేద్దామని ప్యాకెట్ తెచ్చుకుందన్నాంట అభై రూపాయల
ఆ అవును ఆ ఆ
చూసిన చూసి చేద్దామ అని అనుకున్న మొత్తం లడ్డుగ ఉంటాయి కదా అని నేను అలాగి చేసిన ఇ నూనెలో ఎంచినక మన ఇది
ఆ ఆ అదే చిన్న చేయాలి చిన్న అంటే చిన్న నిమ్మకాయలు అంత చేస్తే మంచి
ఆ అయితే అప్పుడు ఫస్ట్ టైం తెలవదు కదా ఇంగ చేసినం పేద్దగానీ అయినయి వాటిని మన చెత్తర పాకం బట్టి చెత్తర దాంట్లో వేసినా వేస్తే అసలు టేస్ట్ మస్తు అనిపించినాయి యనకు కూడా పోడదు లేస్తే కానీ ఇంత పెద్ద రసగుల్లా నవ గులాబ్ జామున్ అయేసరికి మస్తు నవ్వినామీగా మళ రెండోసారి మన ప్యాకెట్ తెచ్చుకొని చిన్న చిన్న గోళీలు మన పిల్లలు ఆడుకునే గోళీలు ఉంటయి జూడు అవి వా వా చేస్తే బరాబర్ మన గులాబ్ జాన్ సైజోచ్చింది ఇంకా దాంట్లో మళ్ళా ఏం చేసిన చక్కెరపాకం మట్టి పాకం కూడా తీగపాకం దాక అట్టకుండా అవసరం లేదంట జస్ట్ మరుగుటి జారన్నారు అన్నన్ని అంటే కొంచెం రసం తీసి పక్కన పెట్టి మిగిలిన రసంలో గులాబ్జామూనేసిన సో మా దెగ్
ఆ ఆ అవును మహ్మ్ డాన్స్ చెస్తావా డాన్స్ చెస్త అ మా ఇద్దరు పాపలు డిస్కో డిస్కో డాన్స్ ఎస్త్ స్తున్నారండి మా ఇద్దరు పాపలు బయట
ఆవున
ఆ ఇగ తెల్లదాక నిదుర ఉండదండి ఇగ జాగర చేసుకుంట ఉండాలి
ఉమ్ మా బాబు మ్యాగి కావాలంటండు ఇప్పుడు నోటీరుచి కావాలంటండు ఇప్పుడు
ఆ ఏంటిదండి ఏ వమ్మో మా సిటీయా అండి పల్లెటూరే కదా ఫ్సీటీ సిటీలంటే దొరుకుతాయి
ఆ మ్యాగీ ఫ్యాకట్లు చేసుకోవచ్చున నేను తెచ్చుకున్నా అప్పుడప్పుడు మ్యాగీ ఆ రెండు పూసీయన్న పద్నాలుగు రూపాలన్న తెచ్చుకో ఎప్పుడైన తెస్తా అ సత్తే కద కాళ్ళు కావాలన్నపుడల్లా చేసి పెట్టేది ఈ మధ్య ఇల బాగా గుర్తుకున్నపుడు అసలు చెడ్డవంత మర్చిపోతాను నను ఇయాల ఆ ఇయ్యాలా పెడితే
పెద్దయినా ఆహా ఇది పాకెట్లు పెట్టి జూస్
ఆహా ఆ అట్లా జూస్తారని ఇన జూవించే రకం గాదు మొత్తం జేసేదాకా టైమ్ పడతది అడ ఏమ్మటే
హా మా షిన్న పాపా అయితే అవి కావాలని అవి ఎంబడే పడుతది ఇచ్చేదాక దయబడ్డట్టే పడుతది అవిటి పాకిట్లు ఇవీ కావాలంటే అవిటి పటుకొనే తిరుగుత్
అదే అదే అయితే ఈ ఇగ అలాట్లనే సమానలల మళ్ళ మనకు కారం పొడి ఉంటది క ఇడ్లీసే కారం పొడి హాస్పటలల అగొ ఆ ప్యాకెట్లు వున్నాయ ఉంటే మే మీరేటమే ముందు వచ్చి తీసు అనమాట ఆరెడు పాకెట్లు తీస్ ఉన్నాడోకతను వెందు కాకు కార వెందు కాంక్రం పదిహేను కొనన్న చీప్ గ లేదు గీ కారం ఎందుకు గిట్ల అన్ని ఎందుకు అనంటే అదే ఐదు బీరలు ఏసేదిరా ఇడ్లీ నాకు ఇడ్లి వసినాక దాని పక్క ఎత్త అదే కార అంటే అరే మంచిగా ఉంటది దెల్సా ఆ కారం ఆ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా అది మంచిగా ఉంటంది కదా మనకప్పుడపుడ ఇ మా చిన్న బాబుకు ప్చ్ అప్పుడప్పు కూరలు వాడికోకారం బాట్లాట్ ఉంట మన
ఆ ఆహాగాదా ఆ గుర్తుకొచ్చింది అవున ఎల్లిపాయ కారం అది
అ అదది తాగడచ్చనా ఇక తెత్తే అఐలు నాకు అదేసి అంటే అదే వేసి పెట్ నాడి కాల వేసి ఉప్పు వేసి, నూనే వేసి ఒక ఎంగ వేసి
ఆ మంచిగా అనిపిస్తాది టేస్ట్ ఉంటది అట్లా
తానే చేసుకోవచ్చు కదా ఇంట్లో మన కూర లేకుండా వే నే ట్టు తీసుకొచ్చిన ప్యాకెట్ పదిహేను పన త పో ఏదే ఉన్నదని
ఆహా
అవు
వెలడా
మంచిగా అనిపించంది అదేం వలి ప్రరికారం ఉన్నట్లే ఇంకా అది వర్జినల్ వలి ప్రరికారం వస్తే మం వేస్ంటది ఇంకా మెషన్లో తడి కాబట్టి కొంచెం తక్కు ప
ఆ మీరేమన్న చేసుకొండి ఇడ్లిలుగిట్ల దోషాలు గిట్లా
అప్పుడప్పుడు చేస్తా కాని ఈ దోశలుకు ఏం తెలీదు అప్పుడు నా పెళ్లైన కొత్తలా చేసేది గాని ఎక్కువ ఇడ్లీలు చేసుకుంటా నేను
అవునా
తినడంం కూడా పొదునా దాకా ఇడ్లీలు తినండి తంటారు ఉప్మాయనా ఇడ్లే నింటే ఉంటా ఓకే
ఉమ్ హమ్ ఏమా ఎక్కువ మా మా అత్త మావయ్య క్కువ ఏయను కానీ మా అమ్మ ఇంటికడా అయితే అన్నిీ తెచ్చి పెడతారు కదా ఆడే చేస్తా ఇడ్లీలు బాగా
అవునా దోశ అలా ఏంట దోశ పెనం మగా అన్న వేసి వేసి మంచిగా లేదు
తీస్కో పో మా ఇంటికాడా గా మంచి దోశాల ఇప్పుడ తీసుకోవాలి అవసరం తీసుకోవ అంటానా
అవునా అయితే మామూల కడ కూడాడ మల కడ కూడా ఉన్నారు కానీ ఏమో దీపాలు అంట తిళ్తారు కదా అని కొత్తం అనేది మనకుంటే బాగుంటది కదా అని ఎవరిని అడగాలా నేను ఇప్పుడు వరకు
ఆ వు మా ఇంటికాడ ఉ పా మన ఇంకెందుకో వాళ్ళ పిన్ని కూడా తీస్త కదే
అవును అదే ఎప్పుడు అడగను గీతలు గీతలు గీతలు వ వాళ్ళ మాడిినట్ అల్ గీతర్ పడ్డ మనం స గీత వాడతాయి కదా
ఆహా
నేను అడిగాను ఒక మిక్స్ అడుగం బ భయపడతా ఉంటా
ఉమ్మ్మ్
మనం అబ్బా మత్ర పండా కూడా ఇరిగి తజ నలో
ఓ ఇట్లా మన ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాయి ఆట కదా తీసుకో పెడి మ రెండువందలు ఏమో కుక్కలే
దినార
గిన్నలలే నాట ఉమ్ హె ఆ మేము కూడా అంటే ఇళ కూడా లేదు తీసుకోవాలి మా పైైన ఉన్నాయి ఒకటికి గిన్నె తీసినా గాని ఇట్లా దానికి ఓన్లీ మన పచ్చడికిల పట్కోవడానినికిే సెట్ అయితుంది మన అల్లం వెల్లి ప పట్టుకోవడానికిెట్టు కావట్లేదు ఇక్కడ ఉన్న ఆట మూడు రెండు వందలు మూడు వందల అంటే ఇప్పుడు రంగ రోజు అయితే ఎత్తే అయిపోతుది హ జ్
అవు
మ్ మైళ్ళు సంగం మీటింగ్ పో